లో
హలో
ఆ ఆ మౌనిిక అన్నయ్యకు అన్నం పెట్ట
స్పీకర్ ఆన్ చేయలంటికి రాద అక్క ఇది
ఆహా రాదు రా
ఆ
వినిపించట్లేదా
వినపడుతుంది కాని మా కాల్ మాట్లాడుకుంటూ పని చేసుకుందాం అని చిన్నోడికి అ పెళ్లియాలి బుక్ కి అళ్ళమేళ్ళి పయల్ తియ్యాలి
ఆహా ఓకే ఓకే ఓకే ఒక టెన్ మినిట్స్ లో అయిపోయి
ఆ
అహ బుక్స్ ఈ ఇంటికాడే పెట్టుపోయిఇండ వాడు
లేదు అన్న మార్నింగే తీసుకొని వచ్చిండు రోజు టైం ఉండ టైం సెట్ కావట్లేదు బుక్స్ కొనలేదు
ఆహాహా
మ్ మీరు తీసుకున్నార పిల్లలకి బుక్స్
తీసుకోలే వాళ్ళకి నిన్నంచే పోతర్రు క రా టూ వీక్స్ పోలే క స్ స్కూల్ కి సటర్ డే కానుంచి
మ్ ఎంతంట బుక్స్ స్కూల్లోనేనా బయటనా
బయట ఆట ఒక్కళకిొచ్చి ఫోర్ థౌసండ్ అట
ఆహ
ఫోర్త్ క్లాస్ కు ఫోర్ థౌసండ్ సెకండ్ క్లాస్ కూడా ఫోర్ థౌజండ్ అంటారు డిజిటల్ క్లాస్లట ఇప్పుడు
మ్
మళ్ళ టూ మార్చ అవుతన్న స్కూల్
మ్
అంతంత రేట్లు మళ్ళ మళ్ళ నోట్బుక్లు మళ్ళ కోనొద్ద్దా మ
అవును
అ చెరొక్క పదిహేడు పదిహేడు నోట్స్ రత్తరు మాగా
ఆ
బాగ ప్రవేట్ స్కూల్లో బాగా ఇరుగుతనై ర
అ మామలుగ కాదు చిన్నోడికి పాపకి పన్నెండు వేలు చిన్నోడికి తొమ్మిది వేలు
మ్ బుక్స్ క చిన్నోడు ఏ క్లాస్
ఫోర్త్ వాడు
ఆ ఫోర్తుకి నైన్ తౌసనా
మ్
వామ్మ్మో ఇంతగానం బుక్స్ అయితనై నాయాన
ఇగ ఎంబీఏ స్టూడెంట్ ఎంబీబిఏ స్టూడెంట్ లకు కూడా కావండి
కవు ఆ నా ఎక్స్డబ్ల్యూ బుక్సే ట్వంటీ థౌసండ్ అయినయ్ అప్పట్ల అవి ఆవి ఓక్కోక్కటి ఎంతెంత ఐదు కేజీలు అంత బరువుండేటియి ఒగా నాలుగు ఆరు బుక్లే
ఆ
పదమూడు వేల అయినాయి ఆ బుక్ అప్పుడు నా బుక్స్
అదే
కోచింగ్ ఒక ఒక ఇరవై ఐదు వేలు మొత్తం ముప్పై మూడు వేలళ్ళ పడ్డా
మ్
హాస్పిటల్ ఆడిటర్ కోచ్
మ్
మ్మ్
అల్లం వెల్లిపాయలు తీసుకో అమ్మోళ్ళకి అయిపోయిందంట ఇగ అమ్మ ఇంటి దగ్గర ఉండదు కదా!
ఆ
ఇంక నేను తీసిపెడతలే అమ్మా అని చెప్పినా నా దగ్గర ఉన్నాయిలే తీసి పెడతలే అని చెప్పినా
ఆహా అమ్మెక్క పనికి పోతందా
పోతాందిగా అక్క ఇంకా దప్పదిగా
ఆ
డోర్ తీయాలంటే భయం అయితాంది పొద్దున పాము వచ్చిన కాంచి
అవునవును మాకు కాలువ ఉన్నాయి గా సైడ్ కాలువ
ఆ
ఆ సైడ్ కాలువలో అయితే పాములే ఉంటాయి మాకెప్పుడు
ఇప్పుడు ఉన్నాయ దగ్గరన?
ఆ
మ్ హు
మాకైతే పాములు మా చుట్ట ఉంటాయి. ఒక వారానికి ఓసారి అయిన ఎండాకాలం అప్పుడు కూడా, వారానికి ఒకసారి, పది రోజుకి ఒకసారి ఊక పాములు తిరిగేటివి.
జాగ్రత్త అక్క.
వామ్మో వోరా వోరా మొన్నా ఇంటికి బయలుదేరేటప్పుడు బుధవారం రోజు కాలువలో ఇంత లడ్డు పాము ఉంది రా నల్లది. మంచి పడుకొని ఉంది పిల్లలు స్కూల్ కి పోతారు మ్ నేను చూసిన అయితే అందరం చూసినాం కానీ, ఇగ సైలెంట్ గుండి నీరు కట్ట పాము కదా
రో
ఇక మళ్ళ పిల్లలు స్కూల్కి వెల్లిళ్ళు మల్ల ఎంబట ఫోన్ చేయంగానే మళ్ళా పోయి అన్న తీసుకొచ్చిండు. ఎమ్మడే తయారై మధ్యాహ్నం కల్లా వెళ్లిపోయిర్రు ఇగ దానికెళ్ చూడలే ఇగ
మ్మ్
ఒక్కోసారి ఏంటిది అంటే ఈ చిన్న బాత్రూమ్ ఉందిగా మాది
అవును
ఇంట ముందు ఆ బాత్రూమ్ కూడా వచ్చినాయి రొండు పాములు వచ్చినాయి
వామ్మో
నీరుకట్ట పాములే వచ్చినాయి. అయ్యయ్యయ్యో మనుష్ షి లేనప్పుడు బయట తలకాయ పెడతానయి మనుషులు ఉన్నప్పుడేమో, లోపలకి పోతన్నాయి. ఆ లోపల పోతాయి అవి ఏం చేస్తాయ ఆ అయితే ఏం చేసిళ్ళు వేడి నీళ్ళు బాగ కాగబెట్టి పోసిల్రు ఆ పైప్ లో.
ఓ పోయ్యకు అక్క అట్లా
మనం పోయలే.
మ్ పోయ్యోద్దు అట్లా వామ్మో వాటి షాప్ పము ఎన్ని తరాలు ఎత్తినా పోదంట.
ఆ అవును.
హు తమ్ముడు అట్లనే వేడి నీళ్ళు కాకబెట్టి పోసినానికే వాడికి మస్తు ఇబ్బంది అవుతుంది కదా నాగదోషం అండి ఉ చెయ్యోదు అట్ల
ఇది మనం మాటగానే ఇంట్లో పోసిళ్ మనం కాకుండ ఇంటి పక్కనోళు ఉంటారుగ పామూలు పటెట్టోలు వాళ్ళే
అ
ఆ పానమే పోతు అవి జుత్తనే భయం
హు
అవి లు సాపం పెడతాయి కదా ఇవేమి పెడతాయ్ రా
పెడతాయిలే గాని ఏ పామయింది మనకు తెలియదు కదా
ఆ ఏ న నాగదోషం అంటే కట్ల పాము త పాము ఉంటాయి కదా పడగ పడగవి ఇట్ ఉంటాయి కదా అవి శాపలు ఇవి పెట్టావు మామూని
ఉ ఆ
అవున ఇంక మా ఇంటి ఉన వాళ్ళు ఈ మెట్ల మీద బట్టలు సానం చేస్త అక్కడే స్తరు
ఆ
ఒక రోజు ఏం చేసిందంటే వానవతంది గబ గబ లోపలి ఇస్త పోయిందంట
ఆ
కుచీలు వేసుకుంద తీసిందాం తీస్తా అంటే చిన్న పాం పిల్ల మీద
అబ్బో
చిన్నది గింతే
ఆ
దాన్ని చంపేసింది మళ్ళీ ఒక రోజు మళ్ళ వచ్చింది
ఉ
అంతే అట్లనే ఏదో ఒకరు దరుకుతాయి మాకు మొత్తం మీక చెట్లే మా బాగ చెట్లు పెడతారు
ఆ
పూల చెట్లు
చెట్లు పెట్టినా కూడ పాములు రాకుండా ఏదో చెట్టు ఉంటదటక్క
ఆ మొగలి
ఏదో చెట్టు ఉంటుంది మోగులి పువ్ అంటే ఇంకా దానికి ఇష్టమే అడి ఇంక నువ్వు రావొద్దు అంటే వచ్చేటట్టు చెయ్
అయితే చుట్ట దె ఫుట కూర్చోవాలి మనం
ఇప్పుడే ఆ
ఇక్కడ ఒక అమ్మాయికి ఏమైందంటే స్నానం చేస్తార నైటు కూడ పోయిందండి బాత్రూమ్కి ఇక్కడ తనలో అమ్మాయి అమ్మాయికి పాము కరిసింది అక్కడ తొడ మీదనే అయి పూట
అబ్బ
హాస్పిటల్
ఆ
బాగుంటాయ్ పాములు ఇటు సైడు
ఉమా
ఇక్కడికి వచ్చిన కానిసే పావులు బాజు
మీకు ఇంటి ముందు చలా గాలి చలక పులంగిట్ల బండితారు కదా అక్క అందుకే అందుకే పాములు ఉంటాయి
బా బాగుంటంది ఇంతముందు మా అజయని.
అది బండి ఇస్తారా మీ ఇంటి ముందు.
అదే పండియట్లే ఇప్పుడు
ఉమ్మ్
ఇంతకు మిర్చి తోట ఎసాని ఈ సంవత్సరం ఎయల పోయిన సంవత్సరం కూడా ఎయలా
అంటీ వత్తుందా ఎమ్మెల్యేద ఎంపీ వల్ల
ఎంపి ఆ అట్లా ఎప్పుడ ఒకసారి వస్తది బీపీ చూపించుకోవాటనికి
ఉందా ఆమే ఇక్కడనే ఉంటుందా
ఆ ఇక్కడ వాళ్ళు ఇల్లు కట్టిస్తారు గదా అప్పుడు మనం పోయిన ఇల్లు లేదా అయిన వాస్త చూప లేదు గదా.
హ్మ్మ్ హమ్
ఫస్ట్ ముసలాయన చనిపోయిండు ముస్లమ్మ చనిపోయింది తర్వాత అంకులు చడిపాయండి గదా వాస్తు దోష్ లేదానే ఇల్లు తీసేసిరి మొత్తం
ఒరే అప్పుడు కట్టించేటప్పుడు చూపిలేదా ఎంది
అయ ఏమి మరి ఇల్లు తీపిచ్చేసి ఇల్లు కడత.
హ్మ్మ్
మంచిగా కడతారు కిందేమో ఇక వెహికల్స్ పెట్టుకున్న ప్లేస్ పైన అప్స్ పె
హ్మ్మ్ అదే అయినా ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా ఏప్పుడు కట్టిందో గదా అది
ఆ ఎప్పుడో గట్టింది
హ్మ్మ్
సరే ఎంత మంచి ఉందిరా ఇల్లు ఆరు గదులు పది గదులు ఉండేటిగా బస్ ఆరు గదులు ఉండేటి
హ్మ్మ్ నువు చూసినావు కదా లోపల
ఆ అరు
హమ్
కానీ ఇల్లు మళ్ళా రాదు అలాంటి ఇల్లు రావాల.
ఇంకేముంది ఇక పైన అంటే ఇంకా బాగానే ఉంటది ఇండోర్ కిందనే కదా ఉంది
పైన బాగా ఉంది
హ
ఎంటా. అంటే బాధ పడుతుంది ఎక్కడనా చూసుకున్నావా జాబు అది ఇదని అంటా ఉంటది.
హుమ్మ్
నేను చూసుకుంటాన్నా అంటే ఇప్పు దొరకలేదు దొరికిన చేస్తా అని చెప్తా ఉంటాంది.
హ్మ్మ్
ఎవరు సాయం చేయరు ఎంత అయిపోయింది అకులు ఉన్నప్పుడుయితే బయటపడతోళ్ళ మేమో.
అవును.
ఉమ్ అంకులకి ఏమో అనుకోకుండా అట్లా జరిగి హార్ట్ స్టోక్ వచ్చి చనిపోయా
ఉమ్
ఉమ్ ఏయా ఆయన ఉంటే ఆయన ద్వారా ఏదైనా పెట్టిచ్చైనా అయిన మనం బయటపడేటోళ్ళం
అవును
అవును అదే ముందు చెప్పినా బాగుండేది
ఉమ్
ఆంటీ అప్పటికీ అన్నది ఆ కాంతమ్మ ఆంటీ అన్నది ఏం పెట్టాల్రా ఏం పెట్టంది రాదురా నన్నది
నంద్ సంపెత్తా నేను
ఆ
ఉహు
ఉన్నది కానీ ఇక మనకి మనం అంతా డేర్ చేత్తామా ఆడపిల్లలం
లంచాలు లంచాలు పెట్టాలంటనేే భయం
ఆ అది మొగోళ్ళు ముందు పడి పెట్టియాలి
ఉమ్
ఉమ్ అలా పెట్టిచ్చి వాళ్ళ ఇష్ట ప్రకారం పెట్టిస్తేను అది నిలుత్తది కానీ మన ప్రకారం పోత్ వాళ్ళు ఉకోరు కదా
ఉమ్
అట్లా
ఉమ్ అదే
ప్రకారంగా చేస్కోవాలి ష్ట్ ఐతే గాని నేన్ మాట్లా
ఉమ్
ఉమ్ ఆ కుక్కలు అరుస్తాండాయ్ కా
ఉమ్
రెండు కుక్కలు ఉన్నా ఓనర్ వాల్లవి
ఒకే చాగుతయా
ఆ సాగ్
పెంపుడు కుక్కలా?
ఆ పెంపుడు వైట్ టాక్స్ వైట్ గా ఉంటాయ్
ఊహు
కుక్కకి కుక్కపిల్ల పిల్లకి పిల్ల మూడు తరాలు ఉన్నాయి మూడు కుక్
ఇంకెన్ని తరాలు పెట్టుకుంటరు వాళ్ళు
ఆ తెగా కొద్ది కాలంలోనే కొన్ని సంవత్సరాల్లోనే మట్టైపోతాయ్
ఊ మ్
ఫస్ట్ ఏమో జూలీ తర్వాత ఆ ఫస్ట్ జూలీ తర్వాత దాని పేరు
ఉ హ్ము్
బన్నీ బన్నీ ఏమి ఉంటది దాని కొడుకు బంటి
ఊహు
బంటికి పిల్లలు మళ్ళా అవున్లే పెద్ద పెద్దలుకి పిల్లలు
ఉ
బలె ఉంది పిల్లి కుక్క పిల్లలో